హలో
హాయ్ అండి హ హాయ్ హలో
హలో అక్క వినిపిస్తుంద హాయి ఆ వినిపిస్తుందక్క చెప్పండి ఏం చేయట్లే అక్క మీరేం చేస్తున్నారు
ఏం లేదే నార్మల్గా కూర్చున్నాను
అవున
డిన్నర్ చేసారా ఆ తిన్నారా తిన్నా చేసింద
ఉ చేసిన అక్క
ఉమ్
ఉహ్
ఎలా ఉంది ఇప్పుడు వెదర్ అక్కడ
కూల్గానే ఉంది అక్క
పుల్గానే ఉందా ఈవినింగ్ టైమ్ కదా
మా దగ్గర కొంచెం వర్షం బడింది గాలి దుమ్ము లాగొచ్చి వెదర్ ఒకక్కసారిగా చేంజ్ అయింది ఈవినింగ్
ఉహు ఇక్కడ అలా ఏం లేదు బానే ఉంది ఇక్కడా
ఒక్కొక్క జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ కిలోమీట జస్ట్ డిఫరెన్స్ లోనే వెదర్ చేంజ్ అయితా ఉంది ఫైవ్ టు రెండు కిలోమీటర్స్ ఇట్ లో ఒకలాగా ఉంటే వెదర్ ఇంకో ఒక దగ్గర ఎండ కొ ఉంటందిదింకో ఫై టెన్ కీలో మిట్న్ కిలో మీటర్స్కి దగ్గర
అ వునక్క
వెదర్ ఎప్పుడు చేంజ్లా అవుతుందో కూడా అర్థం కావట్లే
ఊ
అంతా ఈ పెట్రోల్ నుండి వచ్చే పొల్యూషన్ ఓజోన్ లేయర్ పాడై పోవడము వీటి ఎఫెక్టివ్ తోటి
వెదర్ చేంజ్ అయితా ఉంది అబ్ నార్మల్ గా
అవునక్కా మూవీస్ ఏమైనా చూస్తారా మీరు
మూవీస్ తక్కువ పిల్లలు మా హస్బెండ్ చూస్తా ఉంటారు గాని నేను చాలా తక్కువ ఓ పిగ్గా అంత టైమ్ అంటే అ ఏదో ఒక వర్క్ ఉంటేనే ఉంటుంది అంత టైం పెట్టి కూర్చోవడం కుదరదు డిస్టర్బ్ అయితా ఉంటది మధ్యాహ్నం
అవునవును
ఇంట్రెస్ట్ అనిపించదు ఇంకా కంటిన్యూస్ గా కూర్చుంటే ఏం వర్క్ లేకుంటే
అవునవును
ఇంకా పిల్లలు చిన్నవాళ్ళు కదా ఇంకా అ అవును మధ్యలో డిస్ ఇష్ట అయిందంటే ఇంట్రెస్ట్ రాదు ఇంకా
మనకి టైం దొరికేదే ఈవినింగ్ ఆ టైమ్ అప్పుడు కూడా పిల్లలు ఉంటారు కదా మీకు ఉమ్
చూదాను ఇంకా చూద్దాం అనుకుంటున్నాను గాని అవవు థియేటర్స్ కి కూడా పెద్దగా వెళ్ళను ఇంకా మీరెళ్తారా మూవీస్ కి
ఎంటక్క
మూవీస్కి వెళ్తూ ఉంటారా
లేదక్క నాకు మూవీస్ అన్ త అంటే ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్రెస్ట్ నాకు అస్సలు చూడాల అనిపించదు ఎందుకు మూవీస్ థియేటర్ కెళ్ళి
అదే అంత అవసరమా అనిపిస్తది ఇంకా
అవును ఆ వస్తే ఏ నేను టీవీ లో చూడాలనిపిస్తే చూస్తాను
ఊ
హు మూవీ ఇంకా మొబైల్లో ఉంటే అప్ అప్పుడప్పుడెప్పుడు ఇంకొకసారి
హ హ కొంచెం మూడ్ ఆఫ్ ఉన్నప్పుడు మూడ్ బాలేకున్నపుడు అలాంటి టైమ్ లో కొంచెం చూసిన మనం కూడ కొంచెం రిలాక్స్ అయితం
దర్బార్ మూవీ న ఏదో అంటున్నారు ఇప్పుడు
ఏమె మ రి ధర్బార్ మూవీ తెలియదక్క దురేందర్మూవీ అనుకుంటాం ఇవి
ఆ అదే అనుకుంట
ఉ దురేందర్ టూ ఆ హిందినె
బాగుంది అంటున్నార్ రా చాల మంది
అవును దురేందర్ వన్ కూడ రిలీజ్ అయింది మేబియ టూ కూడా అయినట్టుంది
ఊ... రన్బీర్ కపూర్ అందులో
ర
ఆ
బాగుంది అంటున్నారు కొంచెం అది ఇంక చూస్తే కొంచెం మనకు నాలెడ్జ్ పెరుగుతుంది
తెలుగు డబ్బింగ్లో ఉంది అది హిందీ గాని తెలుగు డబ్బింగ్ లో వచ్చినట్టుంది
ఊహు
ఉ
ఇంకొక మూవీ ఏదో ద కేెరళ స్టోరీ టూ అంట
అవునా అది మొత్తం హు గేర్ల్స్ గురించే ఉందట
దేన్ గురించి
గర్ల్స్ గురించి ఉందంటా మొత్తం
అదె అదే అదే అవి చూడాల్సిన మూవీస్ అంటున్నారు
ఉహు
అయితే అవి చూద్దామని ప్లాన్ లో ఉన్నాను ఇంకా టైం దొరికితే అవి చూద్దామని ప్లాన్ చేస్ స్తున్నాను మీరు ఒకసారి చూడండి అది బాగున్నాయి అంటున్నారు
వన్ చూసాను కానీ టూ చూడలేదు ఇంకా
అదే బాగుందంట ఒక రెవరైనా అలా బాగుందని చెప్తే కొంచెం ఇంట్రెస్ట్ వస్తు
నీ స్టార్టింగ్లో ఆ ఏమంటే స్టోరీ బాలేకపోతే అసలు చూడాలనిపించదు
అవును స్టోరి బాలేక్ న్నా చూడాలి కంటిన్యూ చేయలేము ఇంకా మూవీని అవును అట్లే ఇంట్రెస్ట్ తక్కువ లేక్కి లేక్కి చూడ్డానికి కు అ
ఇది అనగనగా ఒక రాజును సంథింగ్ ఏదో మూవీ ఉంది కదా నవీన్ పల్లి శెట్టిది న్యూ మూవి
హమ్
దాంట్లో స్టార్టింగే కొంచెం స్టోరీ అంతేంగాల స్టోరీ సోది అనిపించింది సో అది ఇంకేం చూడాలనిపించలేదు కామెడీ ఉంది కాకపోతే కొంచ స్టోరీ అంత
అదే ఫస్ట్ ఇంప్రెషనె బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా ఫస్ట్ స్టే పోయిందంటే ఇంకా టెకు రాదు ఇంట్రెస్ట్ ఇంక చూడాలని అట్లా పోతుంది
ఉ
కానీ మీరు ఫెండ్స్ తో అలాలా వెళ్ళండి అప్పుడప్పుడు మూవీస్ కి రా ఆ లైఫ్ మళ్ళీ రాదు ఇంకా
నాకేం అస్సలు చూడాల అనిపించదక్క వెళ్దాం అనుకుంటాను కానీ అస్సలే నాకు ఇంట్రెస్ట్ రాదు ఎందుకు
వాదే ఇంకా మళ్ళీ ఆ లైఫ్ తిరిగి
అవునవును కానీ మూవీస్ కి తప్ ప్ప అన్ని ఇంకా తిరుగుతాను బయట ఇట్లా నార్మల్గా ఏదైనా ప్లేసెస్ కి గాని టెంపుల్స్ కి గాని వెళ్తాను గానీ అస్సల్ మూవీస్ ఇంట్రెస్ట్ రాదు నాకు ఎందుకో థియేటర్ కి వెళ్ళాలంటే
నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చదు థియేటర్ కి కెల్లడం ఎందుకో అంత పెద్దగా గంభీరంగా
అ అవును ఆ సౌండ్స్కి ఉమ్ ఉమ్ ఒక్కొక ఇ మనం ఒక టూ డేస్ వెయిట్ చేస్తే మంచిగా మనం ఫోన్ లోనే చూడొచ్చు లేదంటే టీవీకిి కనెక్ట్ చేసుకోనైనా చూడొచ్చు మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆహా
ఆహా
వాళ్ళు ఏంటంటే థియేటర్ కి వెళ్ళి అందరితోన్ చూస్తారు మనం ఇంట్లోని మంచిగా చూస్తాం సౌండ్స్ అవి ఏం ఉండవు ఉం
ఇంకా క్లారిటీగా చూసుకోవచ్చు మనం ఇంట్లో అర్ధమయ్యేలాగా ఆ డిస్టర్బెన్స్ లో కాకుండా
ఆ
కానీ ఏదన్నా ఎళ్ళాలనుకుంటే మాత్రం ఫ్రెండ్స్ తో వెళ్ళండి కలిసి
ఉమ్ వెళ్తాను అవునవును ఉమ్
మళ్ళీ మీకు ఇప్పుడు ఈ స్టేజ్ అయిపోయాక మళ్ళీ ఎక్కడెక్కడో ఎల్ పోతారంతా
అవును అస్క అవును మనమ అంతే ఇంటర్ లో ఫ్రెండ్స్ అసలు వాళ్లు ఇంటర్ లో కూడా ఇంత మంచిగా కలిసి ఉండే వాళ్ళు ఇంకా వాళ్ని మా గ్రూప్ లో అందరు ఎక్కడెక్కడో ఎళ్ళిపోయారు
అంతే అంతే ఒక్కొక్క రూట్ లో అందరు ఎళ్ళిపోతారు ఒక్కొక్క ఎవరికి సంబంధం లేకుండా వింగ్స్ అన్ని వేరే అయిపోతా
ఊ మనం టెన్త్ క్లాస్ లో అండ్ ఇంకా ప్రైమరీ స్కూల్ ఏ గా మనం సెకండ్ ఇయరే ఇంకే మంచి ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా కూడా ఒక స్టేజ్ వచ్చినాక మనం విడిపోతాం ఇం
అవునవును మళ్ళీ మీరు ఒక త్రీ అవును ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అవుతారు మీరంతా ఇప్పుడు చిన్నప్పుడు చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు కద ఇంక లోకల్ మన మని ఇంటి దగ్గర వాళ్ళు మన ఊరు వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళు మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కాంటాక్ట్ కి వస్తారు ఒక్కొక్కరు సెటిల్ అవు
హ్మ్మ్ అంటే నార్మల్గా ఒక గ్రూప్ ఉంటంది కదా గ్రూప్ లో ఉంటారు ఇంకా మ్యారేజ్ అయిపోయాక కొంతమంది నంబర్ చేంజ్ చేసేసుకుంటారు వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం ఇంకా చాలా కష్టం ఇంకా అవును అవును
అవును కొందరు ఇష్టపడరు కూడా ఇంకా కాంటాక్ట్ లోకి రావడానికి..
అవును.. ఎందుకంటే ఇంకా వాళ్ళ లైఫ్ ఇంకా బిజీ అయిపోతది వాళ్ళ ఫ్యా మిలీ తోని
అవును అప్పుడు బాధ్యతలు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయిపోతాయి ఇంకా
చాలా ఆ ఫోన్ ఆ సలు ఫోన్ చూద్దామన్నా కనీసం టైం ఉండదు నాకు తెలిసి అయితే
ఇంకా పిల్లల అయ్యాక అయితే లైఫ్ ఇంకా నరకంగా ఉంటది
ప్లస్ ఇంకా వాళ్ళు మనం ఫోన్ చూస్తే వాళ్ళు కూడా చు చూస్తారేమో మేబి అనుకునేసి అలా కూడా చూడం వాళ్ళకి వాళ్ళతోనే ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ ఉంటే. మన కూడా
ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు పిల్లలకి వన్ టూ ఇయర్స్ అయ్యే వరకు కూడా సరేరా ఓకే బాయ్
బాయ్